హలో ఆ చెప్పండి సార్
బాగున్నారా
ఆ ఆమ్ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నమండి
జేర్ ఉ
ఏం చేస్తున్నరు
ఏం లేదండి ఇంట్లోనే పిల్లలు వెళ్ళారుగదా ఇగ ఏమన్నుంటే పన్ చూసుకొని
ప్రిపరేషన్ ఇగ మళ్ళీ వంట చేయాలేగా సార్
అవునా ఏం ఏం చదువుతున్నరు పిల్లలు
పిల్లలు పెద్దోళ్ళే సార్ పాప పెద్దదే పాప ఫిఫ్త్ క్లాస్ చదువుతాది
ఆ ఫిఫ్తా
ఆమ్ ఫిఫ్త్ సార్ బాబు వచ్చేసి నర్సరీ చదువుతాడు చిన్న బాబి
ఆహ అవునా
అవునండి
హ
ఏం చేస్తున్నండి ఇక్కడ బాగా ఎండలు స్టార్ట్ అయినాయి మీకడ ఎలా ఉన్నాయి వాతావరణం
మాకడ కూడా ఎండలు బాగా స్టార్ట్ అయినాయి పరిస్ తుంది బాగా ఊపిరాడతం లేదు
ఇక్కడ కూడా అంతేనండి వాతావరణం చేంజ్ అయిన కాన్సల్ ఈ పిల్లలకి ఇబ్బంది అవుతుంది స్కూల్కి వెళ్ళాలన్నా
అవునా టిఫిన్ చేసారా అండి తిన్నరా
ఆ టిఫిన్ చేసామండి మేము మేము పాలలో ఓడ్స్ వేసుకుని తింటాం. అయిపోయిందండి. లంచ్ ఏం ప్రిపేర్ చెయ్యాలండి.
అవునా ఏమనుకురు లంచ్
హుమ్ ఇగ చేపల ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఇంకా రైస్ దానికి తగ్గట్టు ఏదైనా కర్రీ ఉండాలండి.
అంటే పప్పు సారు
ఏదో ఇంకా ప్లాన్ లెవెల్ ఏయలేదండి చూడాలి
అవునా
ఎలా ఉందండి మీ సైడ్ షాపింగ్ గిట్లా చేస్తారా మీర
షాపింగ్ చేస్తామండి. ఎప్పుడోసారి పండగ వచ్చినప్పుడు పబ్బం వచ్చినప్పుడు చేస్తామండి. ఊరికైతే చేయము కద మేము.
పెళ్ళిళ్లు గిట్లా ఉన్నాయి కదా చేస్తారా అని
ఆల్రెడీ ఉన్న బట్టలు తీసుకోవడంమేండి పిల్లలకి పండగలకే తీస్తున్నాడు బట్టలు
ఉమ్ గుళ్ళగిట్లో వెళ్తారా అండి
వెళ్తామ అండి బాగా చాలా బాగా వెళ్తాం
మేమే ఎల్ ఇమ గుళ్ళు అంటే బాగా ఇష్టం అప్పటి వాళ్ళు గుళ్ళు బాగా కట్టిళండి నాకు బాగా నచ్చుతాయండి.
ఊహు అవును
ఉ అవునండి
చెప్పండి
స్తున్నరు ఏంటి ఇక్కడ వాతావరణం ఎండా బాగుంటుంది అసలు పిల్ల ఎండకి ఎండ దెబ్బ తాకుతుంది అన్న అంత భయంమవుతుందిని నిమ్మకాయలు తీసుకోవాలన్ భాగ ఈ సీజన్ లో
తీసుకొన్ తీసుకొని నిమ్మకాయలు నీళ్ తాగాలినండి
పిల్లలకితే చెరుపతికి ఇట్లా చేసేస్తే కొంచెం ఎండకి ఏమన్నా మజ్జిగలు అలాంటివి తాగితనే చల్లగా ఉంటదండి.
ఆఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయిండి హాఫ్ డే స్కూల్స్ ఉహు వదుడా ఇంకా స్టార్ట్ కాద అది స్టార్ట్ అయితాయి కదా మార్చిలో జరుగుతాయి కదా చర ఇరంటుంది మార్చ్ లోనే స్టార్ట్ అవుతాయి కదా
సరి లేట్ అయినాయండి ఎగ్జామ్స్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎగ్జామ్స్ అయిపోతేయి కదండి స్కూల్స్ అయిపోతా లీల్లా
ఏప్రిల్ అయిపోతే ఎగ్జామ్స్ ఏప్రిల్ స్టార్ట్ ఇప్పుడు అప్డే అప్డే వన్ మంత్ వరకు ఉంటది
ఉం అవునండి
పిల్లలు బాగా చదువుతర అండి
ఆ బాగా చదువుతారు. మా పాప బాబు ఇద్దరు బాగా చదువుతారండి. పాప బాబు వాళ్ళ ఇద్దరు బాగా చదువుతారు బాబు ఇం బాగ చదువుతడు జనరేషన్లో పిల్లలు చాలా ఫాస్ట్ ఉంటారండి
మ్మ్ హు
మ్మ్ మీ సైడు పిల్లలు స్కూల్ పిల్లల ఇట్లా ఉంటారా అండి చూదరా ఎడ్యుకేషన్ ఎట్లా బాగుంటదా
బాగా ఉంటది అంతా ఇప్పుడు బాగా చదువుతారు ప్రిపరేషన్ బాగా ఉంటది కదా స్కూలల్లో ఇంత ముందుక లేదు కదా ఇప్పుడు రఫ్ఫాడిస్తున్నారు
మ్మ్ మ్మ్ అవునండి
చదువేదాకా చదువేదాకా రుద్దుతున్నారు
మ్మ్ ట్యూషన్ గిట్ల వుంటాదా అండి
మూ అంతే అన్నీ పంపిస్తాం అంటే ట్యూషన్ పంపిస్తాం స్కూల్ పంపిస్తాం మళీ పంపిస్తాం
సిలబస్ ఏముందండి ఇప్పుడు సి బి ఎస్ సిలబస్ అంటున్నారు
అది సెంట్రలో ఉంది మొత్తం మా శీదుగా సెంటల్
అవునండి మాక్కడ కూడా సి బి ఎస్ సిలబస్ సెంట్రల్ సిలబస్ అని స్కూల్ పిల్లలకు ఉంది అట్లా కూడా ఫీజులు బాగా పెరిగిపోయి ప్రైవేట్ స్కూల్ బాగా దోపిడీ చేస్తున్నరండి
అవునండి ఇంతకముందు తెలుగు మీడియం స్కూల్ ఉండేది అప్పుడు ఫీజులు తక్కువ ఉండేది ఇంత ఛ తీస్కు పోయిే ఇంతండే వేది ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం అయితాన్నాయి అందరు ఫీజులు బాగా తన్నుకుంటున్నారు బాగా బాగా తీసుకుంటున్నారు చాలా కష్టం అవుతుంది పిల్లల స్కూల్ ఎలా అంటే వేళకి వే చాలా ఖర్చవుతుందండి అందులో పెట్టి మళ్ళా ఎప్పుడు నిత్యవసర సరకులు కూడా రేట్లు బాగా పెరిగాయి
కరోనా తరువాత బాగా పెరిగినాయి అండి రేట్లు
అవునండి
కరోనా తరువతా భాగా పెరిగినాయి అండి రేట్లు
చాలా అంటే చాలా విరిగినయి ఇబ్బంది అవుతుంది అన్నిటికి మేమ్ మా మిడి క్లాసులు బతకలేకపోతున్నా మనం చాలా ఖర్చులు వచ్చినాయి ఖర్చుకు దగ్గట సంపాదన లేదు అట్లా ఇళ్ళలో రంగ లేదు మ్మ్ అప్పులవుతున్నాయి అందరికి
మ్మ్
మ్మ్ ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువవుతున్నాయి
అవునండి
మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ ఖర్చులు ఏద ఒకటి అప్పుడు అందరికి వాతావరణం చేంజ్ గానే జర రోగ్
ఈ వాతావరణ మార్పులు కూడా ఎప్పుడు ఎలా ఉండాయో తెలియనట్టుందండి
మ్మ్
మీకండి మీకు
మామిడాకులు అజాజి ఇక తప్పలే కద అండి మరి ఆ అవునండి వాళ్ళకి ఇంబటే వస్తుంది లేదంటే పిల్లల ఇమ్యూనిటీ కొంత తక్కువ కాబట్టి వాళ్ళకే ఎంబట వస్తది మ్మ్ గాలి మందవుతు పంపిర్లే ఇక్
అవునండి
మ్మ్ చెప్పండి ఉగాది వస్తుంది ఏం చేస్తారు స్పెషల్
హ్మ్ పండక్కి మేము స్పెషల్ గా స్వీట్స్ గిట్ల చేయ్యాలండి పిల్లలు తిన్ అంటారు కదా ఉగాది కంటె గా స్పెషల్ బచ్చాలు చేయాలండి
హ్మ్
అయ్యతే ఫుల్ ఇష్ట
ఉహు అవునండి పులిహోర చేయరా మీరు
మా అత్త చేస్తాడండీ మాకు చేయడం రాదు అది
అవున బొబ్బట్లు
బొబ్బట్లు అంటే మా అతయ్య వాళ్ళు ఎప్పుడు చేయలేదటా బొబ్బట్లు చేయలేదండి మేము బచ్చళు చేస్తాం అవి ఇష్టం పిల్లలకి
చేయరాద బొబ్బట్లు అంత పచ్చడి అయిదండి
ఆహా కాదండి బొబ్బట్లంటే అవి నూనెలో డీప్ ఫ్రై చేస్తారు బొబ్బట్లు వేరే బచ్చళ్లు వేరే అండి ఇవేమో చపాతి లెక్క కా చేసి పెంక మీద కాలుస్తారు అవేమో రౌండ్గా ఉంటాయండి బొబ్బట్లు
ఇవి రెండు ఒకటే అనుకున్న అండి నాకు తెల్వదు
ఆ బొబ్బట్లేమో మినపప్పుతో చేస్తారు
ఉహు
హమ్ అట్లా
అవునా ఏమో నాకు తెలీదు మాకు తెలియదు ఇలాంటివన్నిీ
మరి తింటార అండి ఇష్టపడతారా
తింటామండి అన్ని తింటాం మేము ఇది అది అని మీ లేదు అన్ని తింటాం
హుమ్
చెప్పండి ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఐతే
ఏం లేదండి వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వంట అయిపోవాలి కదండి వంట చేస్తూ లంచ్
పిల్ల పొద్ పొద్దున్న చెయలి మరి పిలలకి లంచ్
హ్మ్మ్ లేదండి మా ఆయన మ్ బాక్స్ పంపిస్తాం మా ఆయన బండి మీద పోయితే బాక్స్ వ చత్తడు వేడివేడి అన్నం
అప్పు అవునా
హ్మ్
జే
హ్మ్
మరి టిఫన్ ఏం తిన్నారండి పిలలు పొద్దున్నే
మ్ వాళ్ళకి ఇష్టమైన ఇడ్లీ తిన్నారండి
చేయాలండి
మ నార్మల్గా నేను చేస్తే ఎవరి చేస్తారూ చేస్తారు ఇడ్లీ తిన్నారు
ఆ మీరుసారు పొద్దున్న లేస్తారా అయితే ఫైవ్ కి లేస్తారా
నేను ఫైవ్ థర్టీ కి అలారం పెట్టుకుంటాండి అప్పుడు లేస్తే సరిపోది మా పల్లకిప్పుడుడలే స్కూల్ కాదా
అయి ఫైవ్ థర్టీకి లేసిన ప్రిపేర్ కావా అండి టిఫిన్ ఇప్పు లంచ్ గిట్లన్నీ
హ్మ్మ్ ఇగ అలవాటు అయిపోతది లేడీస్ కి ప్రాబ్లమ్స్ అట్లనే ఉంటాయి అల్లెమ్ ఉంటది పొద్దుగాల లేసి వర్క్ చేసుకో వాలే
హ్మ్మ్
హ్మ్మ్ అవునండి
ఇలా ఫ్రైడే కదాండి ఏమన్నా ఉన్నాయా అండి ఏమన్న స్పెషల్
ఇయలా ఏం స్పెషల్ లేవ్వండి కని ఇగ నార్మల్గా ఇంట్లో వర్కే కంప్లీట్ అవ్వలేదు పొద్దుగాళ్ళ లేసి దీపం పెట్టుకొని దేవుడికి పూజలుగిట్ల చేసుకోవాలి కదండి
తీస్ చేయలి గదండి ఫ్రైడే చేయాలి మండే చేయాలి సటర్డే అండి వారానికో మూడు నాలుగు రోజులు ఉంటాయి కదండి
అవునండి
అ పండి ఇంకేం చేస్తున్నారు
ఏం లేదండి నార్మల్గా ఇంట్లోనే ఉంటున్నాం ఇంకా వర్క్ వర్క్ టెన్షన్స్ అట్లిగా తెలిసినే ఉండే లేడు